చెప్ప
ఆహా మీరు ఆ మీ సైడ్ ఫెస్ట్ ఆ పండగలు గన ఎలా జరుపుకుంటారు
మా సైడ్ ఎక్కువగా మేము క్రిస్టియన్స్ రా ఇగ మా చర్చి మార్నింగ్ ఈవినింగ్ ఉంటది క్రిస్టమస్ ఎక్కువ ‌ చేసుకుంటాం నేక్ట్స్ ఒచ్చేసి క్రిస్టమసూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్టమస్ రోజు అయితే మేము నైటు చ
హ
చర్చూ ‌వన్ దాక వంటది
ఆ ఆ బాగ పెట్టాల్ల మంచిగా ఆ ఆ బాగా ఫొటో
ఎమౌంట్ ఏసుకుంటం ఎమౌంట్ ఏసుకొని ప్రేమ బిందులాగా
ఒకటి రెండు బాగా తీసి పెట్టు ఆహ ఆడ దొరుకుతాయ్ గాని
కాదా ట్వంటీ మెంబెర్స్ ఫ్రైజ్ అమా ఈవినింగ్ టైమ్ ఇంటికి ఒస్తారు మా ఇంటికి
ఆ
అందరు కలిసి చక్కెచక్కర పిండి వంటలు చేసుకొని కొంచెం బగార హా సరే అట్లా చేస్తూ బయకి వెళ్ళి తింటాం పోయిన సారి లాస్ట్ ఇయర్ అయితే నేను
కొంచం స్లోగ వినపడుతుంది హలో ఆ ఇప్పుడు వినపడుతుంది
ఆ పామ్లేట్ ఎళ్ళాం మేము లాస్ట్ చియరు అయితే ఇట్లా అందరికలిసి అట్లా హ్యాపీగా అనిపిస్తది కదా పండగ అం అందరు గలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తది మనకి
ఆ
వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పాటు ఫంక్షన్ లా ఉంటది ఆ రోజు ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకెమో ఇగ పిండి వంటలు అవి చేస్తున్నాం కదా వాళ్ళకి పంచుతాం మంచిగా అందరం
అంటె ఏమేం చేస్తుంటారు పిండి వంటలు అట్లాంటివి.
అందరు కల్సి ర షాపింగ్ కెళ్తం రా న్యూ ఇయర్ ఎట్టాగొ న్యూ ఇయర్ వస్ ఉంది కదా క్రిస్టమస్ తర్వాత న్యూ ఇయర్ టైమ్ కి షాపింగ్. కెళ్తాం ఎట్లాగ అందరం ఎల్త వచ్చారు కదా అందరం కల్సి చక్కగా కొంచెం షాపింగ్కి ఎళ్తాం అనేస్ టుడే ఇగా ఫైవ్ డేస్ ఇంట్లోనే ఉంటాం ఇక్కడ అందర్ ఫ్యామిలీ మెంబె. ర్స్ అందరం ఇక్కడే ఉంటారు అంటే ట్వంటి ఫిఫ్త్ నుంచి ఫస్ట్ దాక. హాళ్ళో బెట్టుకుంటాం అందంగా హాల్లో పెట్టేస్కొని పిల్లలు ఏమో ఇగ పిల్లలకి చిన్న గేమ్స్ ఉంటాయ్ గ కబడ్డీ అని ఖోఖో ఎట్లాంటివి ఆడుతా ఉంటారు.
అ
యా న్యూ ఇయర్ రోజు కూడా సేమ్ ఇంగ న్యూ ఇయర్ రోజు కూడా నైట్ చర్చ కెళ్ళి వస్తాం వచ్చే లోక టూ వైర్ తీ ఆ టైమ్ కి ఇంక మేము అందరం కలిసి ఇగ అక్కడే ఫెస్ట్ చేస్కొని వస్తాం ఆఫ్టర్నూను. మనకి ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేస్తాం రా మీరేం చేస్తారు ఇట్లో
మేము సంక్రాంతి బాగా జరుపుకుంటాము సంక్రాంతి వినాయకచవితి.
ఓకే
అవును
సంక్రాంతికె చక్కగా హాల్డేస్ చాన హాల్ డేస్ వస్తాయ్ కదా.
చానా హాల్ డేస్ వస్తాయి రకరకాల పిండి వంటలు. ఇంగ బా మంచి ముగ్గులు వేసి దానికి.
ఓకే పిండి వంటలు అంటే ఏం చేస్తారు మీ సైడ్ ఎక్కువ కారం.
ఆ.. పిండి వన్ టలు ఇవి ఆ.. ఆ ఎదంటావ్ కుడుములు
ఓకే
హ
ఆ చెప్పురా నీది
ఆ... ఓలీకా అలాంటి మీరు మీ సైడ్ ఏం జేస్తుంటరు.
ఇప్పుడైనా ఖచ్చితంగా మేము కార్పూస చేస్తాం కార్పుస ఒక ట్వంటీ కేజీస్ చేస్తా. అరసెలు ఒక ఫిఫ్టీన్ కేజీస్ చేస్తాం.
ఆహా ఆ తెల్స్ తెల్స్ లుట ఆ తెల్స్ తెల్స్.
ఆ కార్పుసలు జేస్తాం మళ్ళ తర్వాత మేమే. ఒకరు జేస్కున అరిశలు బాగా ఇష్టం అరిసెలు ఒకే తెలుసు కదా మీకు బూరెలు అరుస్లు అంటారు కదా. బియ్యపిండి ఉంటది కద్రా బియ్యపిండితో చేస్తారనమాట. మ అరిసెలు కార్పూస లడ్డు బాగా ఇష్టం మా పిల్లలకి అందుకే. త్రీ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తా ఇగ మా మమ్మీ వాళ్ళు వీళ్ళ. వీళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అర్షెలు కాకుండా స్వీట్ ఐటెమ్స్ లాగా వేరే. ఎమన్నా చేద్దాం అంటే రోస్ కేక్స్ ఐడియా ఉంద గులాబీ గుత్తులు అంటారుగా.
హాడ్లియా ఐడియ లేదు.
ఆ గులాబ్ గుత్తులు బాగా తింటారు. ఫ్లవర్ ఫ్లవర్ కేక్స్ అంటారు ఐడియా ఎక్ వచ్చు ఈసారి ఇంటి కచ్చనప్పుడు నేను పంపిస్తాలే మీరు వస్త ారు కదా ఇక్కడికి హ ఈసారి సారి ఎట్లాగో చాలా చేద్దాం అనికుంటునం
ఆ
ఇంకేంటి వంటలు ఏం చేశారు ఈరోజు
ఈరోజా
ఏంటి ఎండ్రీస్ హాలిడేస్ పెట్టావ్ మరి ఆఫీస్ కి ఏంటబ్బా
ఇ మీ సైడ్ సంక్రాంతి జరుపుకోర. అంటే మీ ఊర్లో వాళ్ళు గన అలా జరుపుకుంటుంటారు.
ఏ ఎందుకు ఫుల్ చేస్తారబ్బ ఎటుసైడ్ మాకి ఇల్లుయితే మామూలుగ ఏరు ఇగ ఒక్కొకోళ్ళ ఇంట్లో అయితే మాము ఉండదు మా దగ్గర ఇప్పుడు ఎవ్వరి ఇంట్లో చూసినా హాలిడేస్ టైమ్ గద వాల్ చుట్టతో కళకళ లడిపోయిద్ది ఇల్లంతా ఆ రోజు పూజ చేస్తారు వాళ్ళంత వాళ్ళు పండుగ చేసుకున్నాక మా దగ్గరకి వచ్చి వాళ్ళు వాళ్ చేసిన ఐటమ్స్ మాకు ఇస్తారు
ఇగ ఆ రోజంత కొంచెం
ఇప్పుడు పిల్లల అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఆ రోజు వచ్చి తినడం బయటికెళ్లి కైట్ ఎగిరేసుకోవడమే మా పిల్లలైతే
త్రీ డేస్ జరుపుతర బాగ
అ బాగేస్తారు అంతేందుకు మా దగ్గర ఏం చేస్తరంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పేసి ముందు రోజే గంగిరెద్దులు ఇవి ఉంటాయి కదా
అ అ
గంగిరెద్దులు బసవన్న మళ్ళ తర్వాత హరిదాసులు వీల్తో పిల్లలకి ఫస్ట్ స్కి ట్లయేపిస్తారూ మా దగ్గ ఇట్లాగే చస్తే ఇప్పుడు కొంచెం అంటే బాగుంటది ఇ పిల్లందరు లంగాలు జాకెట్లు వేసుకుంట మా ఏరియాలో పిల్లలందరు లంగా జాకెట్ ఇట్ల వేసుకొని వాళ్ళు చేస్తారు మార్నింగ్ లేవగానే మన పూజ చేసుకొని ఎట్ల మనం పండగ జేస్తాం అప్పుడ్ ధాన్యం వస్తది ఇంటికి ధాన్యం రావడం తర్వాత హ దసులు రావడం గంగిరెద్దులు వచ్చి వాళ్ళు డ్యాన్స్ గంగిరెద్దులు డ్యాన్స్ చేస్తా అంటే బస్ వాటి పట్టుకుంటారు గదా
అవున
అందుకే వాల్ స్కూల్లో చేస్తారు మళ్ళా తర్వాత ఈవినింగ్ ఏమ సారీ ఈవినింగ్ ఏమైధీ అంటే మా దగ్గర డాన్స్ పోటీలు ఉంటయి డ్యాన్స్ పోటీలు ఉంటాయి మా ఏరియాలో పిల్లలందరు ఒక యూత్ పిల్లలు ఒక స్టే ఒకలాగా చేస్తారు అంటే యూత్ పిల్లలలకు ఒక గిఫ్ట్ టు పిల్లలు చేసే డ్యాన్స్ కి తర్వాత ఏమో పెద్ద పిల్లల్ తర్వాత చిన్న పిల్లలకి వాళ్ళకి ఒక సెక్షన్ లాగా వాళ్ళకి ఒక గిఫ్ట్లు ఇస్తామ అన్నమాట ట గిఫ్ట్స్ అంటే ఇప్పుడు అ దానికే కాదు ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇప్పుడు సంక్రాంతికి పోటీలు ముగ్గులు ఉంటాయి గా ముగ్గులు పోటీ
అ
అ ముగ్గులు పోటీలు పెడతాం గదా దాంట్లో వన్ టూ త్రీ ప్రైజెస్ ఇస్తారు పోయిన సంవత్సరం మా నాకే వచ్చింది ప్రైస్
అ హా
ప్రైజెస్ అంటే ఇప్పుడు చా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు రన్నింగ్ రన్నింగ్ కాంపిటీషన్ చేసామం ఇంకో ప్ చిన్న పిల్లలు గదా వాళ్ళకి బాక్సెస్ ఇస్తారు.
అంటే మీకు ముగ్గులు పోటీలు ఏమిస్
అదే అదే చెప్తున్నా డ్యాన్స్లు వేసే పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొం మంచి ఐటెమ్స్ మిక్సీ ఇట్లాంటివి ఉంటాయి గదా పెద్ద పిల్లల్కి హ్మ్ వాళ్ళకేం అట్ల ఇప్పుడు మాకేం రంగులు పోటీ మొన్న గ్రైండర్ ఇచ్చారు.
ఆహా
చిన్న గ్రైండర్ ఉంటదిగా గ్రైండర్ ఇచ్చారు ఇవ్వే కాదు మా దగ్గర బాగానే పెడతారు. ఒకసారి అయితే వెండి పట్టీలు పెట్టారు. తెల్సా ఒర్ నీ అట్లా అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అట్ అట్లా పెడతారు
ఆ మేలే ఉపయోగపడు
చెప్పండి
ఇప్పు మేలే కదా అలా పెడితే?
ఆ అట్లా ఒకళ్ళు చూసి ఒకళ్ళు కదా ఇకే కి ఇప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్ల స్కూల్లో కూడా పెడతారు తెలుసా వాళ్ళకి ఇక్కడైతే
ఆ హ
స్కూల్లోప్పుడు రంగోలీ పోటీష్ పార్టిసిపేషన్ ఉంటది, కానీ కలర్స్ వీళ్ళు నేచురల్ కలర్స్ వాడా ఇప్పుడు పసుపుకు బదులు పసు పచ్చకు బదులు పసుపు వాడ్డం. రెడ్ కలర్ కి అట్లా కాకుండా ముగ్గుతో ఫిల్ చేయడం వైట్ కలర్ లాగా కలర్స్ ఇప్పుడు ఆర్గానిక్ కలర్స్ అంటారు కదా? అట్లా ఫిల్ చేస్తారన్నమాట. ఇంకేంటి మీకెళ్ళి ఓన్లీ సంక్రాంతి ఏనా ఇంకేమన్నా
ఆ వినాయక్ చవితి, ఉగాది
అవును మా దెగ్గరి వినాయక్
ఉగాది బాగా అంతా ఉయ్యాల వేసుకొని
ఆ బైక్
బాగా ఆ ఇంటి దగ్గరే ఆ ఇంటి దగ్గర లేకుంటే చేన్లలో
ఆహా ఇక ఉగాది అంటనే ఇగ
చెట్టు పెద్దగ ఉండేది చూసి బాగా
అవునవును మేము చెట్లలోకి వెళ్తాం ఆ టైమ్లొ చెట్లేలే కెల్ తాము. చెట్లలోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఉయ్యాళు కట్టుకొని ఊగుతా ఉంటూ పెద్దవాళ్ళ కబడ్డీ ఆడతరు. ఆ ఎట్లాగ సెలవలే కదా సంక్రాంతి టైం లో ఇక ఎట్లాగో కొంచెం చలి చలిగా అట్లుంటదిగా మనకి ఎట్లాగో సెలవలు అందరు కలిసి వస్తారు. అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ పండుగ చేసుకున్నా చేసుకోపొయినా ఇంకా అందరు కలిసి ఉంటే అదో పెద్ద పండుగ అంతే ఇగ
ఆ అంతే
అన్ని ఫెస్టివల్స్ ఇప్పుడు అదనే కాదు ఇప్పుడు రంజాన్ ఉంది రంజాన్ రోజు కూడా మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటు వాల్ మాకు సేమియా ఇస్తారు. ఇగ బగారాన్ని వండుతరు వాళ్ళు మమ్మల్ని భోజనా పిలుస్తాము మేము వాళ్ళకి క్రిష్టమస్ అప్పుడు ఆ టైం లో వాళ్ళు మేము పిలుస్తము. ఏదైనా అందరు కలిసి హ్యాపీగా ఉంటే అదే పెద్ద పండుగ అనిపిస్తది, నాకైతే
అంతే అంతా కలిసి ఉంటే పడుగే
సరేర, ఎప్
ఆ సార్ ఆ సార్
ఆ ఎప్పుడోస్